హలో అక్క మీ స మీ సైడ్ నుంచి సౌండ్ ఆస్తుంది. అ ఇప్పుడు క్లారిటీ ఉందక్క అ
ఏం చేస్తున్నార్ర
ఏం చేయాలే అక్క టీ తాగి ఇప్పుడే కూర్చోని ఉన్నాం.
అవున
ఆ మీరేం చేస్తన్నారు. అక్క ఆ అయిపోయింది అక్క ఫాస్టింగ్ ఉన్నారా అక్క
హా లేదురా
హ్
మీరున్నార మీరు టీ తాగ అన్నారు కదా
ఆ
ఇంకేంట్రా ఏమీ విశేషాలు ఏమన్నా ఉన్నాయా ఎక్కడ హాస్టల్ హోస్ట్లేన లేదా ఇంటి దగ్గర ఒకే బయటికి ఎక్కడికి ఏళ్ళట్లేదా
లేదాక్క ఓకటేసారి ఇంక ఇంటికి కెల్దం అనేసి
ఆ
ఆ
ఎక్కడికి వెళ్ళట్లేదా బయటికి
ఎక్కడికి వెళ్ళట్లేదు అక్క
హ్
ఇప్పుడు సార్ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇంటికి పోవడానికి ఇయ్యడు.
ఓకే అందుకేల్ల లేరా
ఆ
నిన్న సండేగా ప్లాన్ ఏం బయటికి వెళ్ళలేదా వీకెండ్కిి
తినడం రూమ్ లోనే పడుకోవాడం. ఇంకా నిన్న ఏంది రూమ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. అవి లగేజ్ సర్దుకోవడం అవి తెచ్చుకోవడం
ఆ
ఆ హో
ఇంకెంట్రా
ఇంకేమున్నాయి. అక్క చెప్తే వింటాం మీరేం చేస్తున్నారు.
నేనా ఇక్కడ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నా అనమాట
ఆహా ఎక్కడున్నారు. అక్క
హైదరాబాద్ రా
ఆహా తిన్నరా అ ఆఫ్టర్నూన్
ఆ తిన్నారా హ్మ్ ఎలా ఉంటుంది. ఫుడ్ హాస్టల్ల్లో
ఆ ఒక్కోరోజు బాగుంటది. ఒక్కో రోజు అడ్జస్ట్ అవ్వాలి. అక్క రోజు పప్పు, సాంబార్, రసం
హ్మ్
ప్రతి రోజు తినలేకుండా ఉన్నాం. ఇవైతే
హాస్టల్ ఫుడ్ అలానే ఉంటది. ఇంకా
అది మంచిగా అన్నా చేస్తే ఎలాగో అలాగ తినచ్చక్క మరి దారుణంగా చేస్తారు.
ఆ
ఆహా అసలు ఫుడ్ పీజీస్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కర్రీస్ బావుండవు. ఇలా అలా అనేసి అంటారు. అక్క ఇంకా ఈ హాస్టల్ ని చూసి ఇంకెలా ఉంటది. రూమ్స్ అన్ని చేంజ్ రూమ్ కి టెన్ మెంబర్స్ అక్క ఎలా అడ్జస్ట్ అవ్వాలి టెన్ డేస్ లో అడుగు అడుగు అడుగున్నాం. టెన్ టెన్ డేస్ అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ రూమ్స్ అన్ని షిఫ్ట్ చేస్తాము. బాయ్స్ అందని వెకేట్ చేసి ఆ రూమ్స్ లోకి వేస్తాము. ఒక టెన్ డేస్ అడ్జస్ట్ అవ్వండి అన్నారు. ఆ టెన్ డేస్ చూడు ఇంకా టూ మంత్స్ ఎట్లా మీ మే జూన్ జులై మొత్తం ఇంట్లోనే ఇంటర్న్షిప్ హాలిడేస్. ఆ తర్వాత చూసుకొని పీజీకి వెళ్ళిపోవడం అక్క సెమ్ రాసేసి
ఓకే
అందంద మంది అంటే బట్టలు ఎక్కడ ఆరేసుకోవాలి.
మీకు టెర్రస్ పైన ఆలో ఉండదా ఆరేస్ ఆరేసుకొండి.
లేదక్క తిసేస్తున్నారు. అసలు టెర్రెస్ పైకి ఎక్కకుండా ఇంకెవరైనా వాచ్మెన్ వాళ్ళే ఏమన్నా వెళ్ళాలి. అనుకుంటే వాళ్ళు
సరే ఈ టెన్ డేస్ మాకి
కోతులు ఉన్నాయాక్క బట్ట ట్టలు ఆరేసుకున్నా కూడా ఇప్పుడు కోతులు ఉన్నాయా మొత్తం లాగేస్తాయి
క్లిప్స్ పెట్టాలి ఇంకా
ఆ క్లిప్స్ పెట్టినా కూడా లాగేస్తాయి అక్క ఇప్పుడు బట్టలు బయట ఆరేసి క్లిప్స్ పెడతామా కానీ లాగేసి ఉంటాయి ఆ
ఈ టెన్స్ మరి కష్టం అయిపోద్ది గా అందరికి
ఆది ఒక్కటే అక్క ప్రాబ్లమ్ మిగతా అంతా ఇట్లా వాట్లా అడ్జస్ట్ అయిపోవచ్చు
మూవీస్ ఏం చూడట్లేదా
ఆ ఇప్పుడికైతే ఏం చూడలా అక్క చూడాలి ఇగో డౌన్లోడ్ చేసుకున్నాం ఇంక డౌన్లోడ్ చేసి చూడాలా
ఏ మూవీ
ఇంక ఇన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నా అనేసి మూవీస్ కూడా చూలే
ఇకా ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నా చూడాల అక్క ఈశా డౌన్లోడ్జ్ ఈశ డౌన్లోడ్ చేస్తున్నా శంభాల డౌన్లోడ్ చేసున్నా ఆ హరర్ హరర్ ఏం లేదంటున్నారు అక్క అందుకనే
అవును హారర్ ఏం లేదు లే నేను చూడ ఈ
ఇంకా యూట్యూబ్ లో సిరీస్ షార్ట్
ఏ సిరీస్
విల్ యూ మ్యరీ మీ సెవెన్ తెలుసు
బాగుంటదా
బాగుంద అక్క మీరేం చూసారక్క
నేనా
మ్మ్
అంతేం చూలే ఈ మధ అయితే ఏం చూడట్లేదు చాలా డేస్ అయింది ఒక వన్ మంత్ అయితుంది ముందు చూసా ఈ మూవీస్ ఇంకా ఈశా మూవీ సంబాల ఇవే చూసిన్నా మ్మ్ ఇంకా కొత్త మూవీస్ అంటే ఏం లేవు శబ్దం ఒకటి చూద్దాం అనుకుంటున్నా హరర్ది అవునా
అక్క బాగుంటదా మీకు హైదరాబాద్ లో మొత్తం పిజ్జులో ఫుడ్డు అంతా
ఫుడ్ బానే పర్లేద్ బానే ఉంటదిరా కానీ అమౌంటే ఎక్కువ
ఆ మొత్తం తిరుగున్నారు అక్క హైదరాబాద్ లో మోస్ట్ ప్లేసెస్
ఆ తిరిగారా ఒక స్టార్టింగ్ లో తిరిగా అన్నమాట చార్మినారు గోల్కొండ ఇంకా ట్యాంక్ బండు
ఓ
ఇంకా జూ పార్కు
ఓ
ఇంకా అవే కొన్ని పార్క్స్ మ్యూజియం కూడా వెళ్ళాం సాలార్ జంగ్ మ్యుజియం బాగుంటది సలార్ జంగ్ మ్యూజియం చూడొచ్చు, రండి ఎప్పుడన్నా అందరూ, ట్రిప్కి
ఎస్ ఆర్ ఇండస్ టీ విజిట్ మాట్లాడతాము టూ మంత్స్ కంపెనీస్ తో అన్నారు
అవునంటగా రండి మీరు ఎంజాయ్ చేద్దురు ఇంకా
అన్నారు కానీ ఇంకొకసారి ఏమన్నారంటే అది ఊరికే వెస్టా మీకు ఎ ఇండస్ట్రీ విజిట్ అంటే టెన్ ఎంత ఎంత లేదన్నా టెన్ థౌసండ్ లాగుతారు మీ దగ్గర ఇంకా మీ ఖర్చులకి ఇట్టా ఆ టెన్ థౌజండ్ టూ మీకాడేం నేర్పించరు ఏమి చరు ఊరికే టెన్ థౌజండ్ ఇండస్ట్రీ విజిట్ కి తీసుకుంటారు ఇంకా మీరు పీజీలో అక్క అక్కడున్నన్ని రోజులు పీజీకి ఫుడ్ కి అంత ఆల్మోస్ట్ హాస్టల్ ఫీజ్ అంత వస్తుంది మీ టూ మంత్స్ కి
మ్మ్ హాస్టల్ ఫీస్ చాలా ఉన్నాయి ఇక్కడ హాస్టల్ ఫీ రూమ్ రెంటే నీకు ఎయిట్ తౌసండ్ అలా ఉంటది.
ఆ ఆ
సరే ఆ
హాస్టల్ ఫీజ్ అంత వస్తది మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చిది మీకు టూ మంత్స్లో మీరు డిసైడ్ అవ్వండి దాన్ని దాన్ని చూసుకొని మీరు డిసైడ్ అవ్వండి పోవాలా వద్దా అనేసి అన్నాడు
వాళ్ళ సాలరీ ఏమి ఇవ్వరా ఇంటించిపంటే
ఏం అది సార్ ఆ అంటే మనం వర్క్ ఆ అదే అక్క ఇంకా నెక్స్ ట్ మే సిక్స్టీన్త్ నుంచి హాలిడేస్ ఇంకా ఈ మంత్ అందరు మిడ్డీలు రాసేసి ఇంకా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో అలా వెళ్ళేసి ఒసా సార్కి మాట్లాడితే
హ్మ్
ఏం చెప్తాడో ఆయన చూసి ప్రిన్సిపల్ ఆ తర్వాత డిసైడ్ అవుతాం అక్క పోవలా వద్దా మేము ఏదైనా చూసుకోవడం బెస్టా అనేసి
మీరు ఒకసారి కనుకోండి సరే ఇలా మేము అమౌంట్ కడతాం కదా పీజీస్ కి కూడా పెట్టుకుంటాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏమన్నా శాల ఇలాగ ఏమన్నా ఉంటదా అని అడగండి
ఆ
కొంచెం శాలరీ ఇస్తే టూ మంత్స్ కి మీకు కొంచెం బె టెన్ తౌసండ్ ఇచ్చినా
ఆ ఆ అక్క ఇంకా మనం ఖర్చులు ఏముంటాయ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి
ఆ ఆహా హాస్టల్ రెంట్ ఒకటే పడితే మిగితావి మీరు పె ట్టుకోవచ్చులేండి
ఆ
వీళ్ళు తీసుకునేది టెన్ థౌసండ్ తీసుకుంటా అన్నారు కాలేజ్ లో కూడా ఎక్కువ అమౌంట్
ఆ సార్ అన్నారు మీకు ఇండస్ట్రీ ఇండస్ట్రీ లో టూ మంత్స్ కి వాళ్ళు టెన్ థౌసండ్ తీసుకుంటారు మీ దగ్గర నుంచే వాళ్ళు నేర్పించడానికి అనేసి
ఆ
దగ్గర ఏం చేయించారు వాళ్ళు వర్క్ ఏమి ఊరికె మీరు చూసుకొని ఉండాల్సిందే అనేేసి
హ్మ్
అంటే చదువుతానం అంతే అక్క ఏం నాలెడ్జ్ లేదు అసలు ఏదో జస్ట్ పాస్ అవ్వడాన్నినికి ఏదో జస్ట్ పాస్ అవ్వడానికి చదువుతన్నట్టుంది ఏం నాలెడ్జ్ లేదు అక్క అసలు ఇటు నుంచి బయట పోతే ఏం చేయాలో కూడా తెలియట్లే
ఏముంది కొన్ని రోజులు ఇంటర్న్షిప్ చూడాలన్నమాట బయటిక వెళ్ళిన తర్వాత మీకే అర్థమైందే లైక్ ఏం జరుగుతుంది ఏంటి అని ఇంటర్న్షిప్ చేస్తే బెటర్ రా
ఆ ఇంకా ముందు సారి ఈ సమ్మర్ హాలిడేస్ ఆ ఇంకా ముందుసారి సమ్మర్ హాలిడేస్ క అయితే ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఓపెన్ చేసి పెట్టడం మా పాడికి మేము ఉండడం
చెప్పారా చెప్పడం అయితే అది
ఆ చెప్పామ అక్క సరలే ముందు ప్రిన్సిపల్ అటున్నానా నేను మాట్లాడతాను మీకు అసలు ఇండస్ట్రీ విజిట్ కదా ఉండేది
హ్మ్
కొన్ని కంపెనీస్ తెలిసిన వాళ్ళు ఉన్నాయి అందరినీ ఒకే చోట ఏస్తా అనయితే చెప్పలేను ఒకరోనొక్ చోట అడ్జస్ట్ అవ్వాలి మీరు కొన్ని రోజులు అనేసి చెప్పున్నాడు
మర ఒక్కరంటే కష్టం అయిపోద్ది కాగానీ ఓ టూ త్రీ మెంబర్ బడ్స్
ఒక టెన్ మెంబర్స్ అలా ఉన్నా ఆ
ఎందుకంటే అందరు ఒకచోట ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలిరా ఇక్కడ
ఆ అక్క తెలిసిన కంపెనీస్ ఉన్నాయి అది మేం పోయి అడిగేసరికి అవును మీకు ఉంది కదా టూ మంత్స్ అనేసి అప్పుడు అన్నాడు ఆయన కూడా
హు
అదే ఆయనకు కూడా తెలియదు అసలు
ఆ ఒకవేళ ఉంటే ఒకవేళ ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి
ఆ అక్క
నైట్ టైమ్స్ కూడా జాగ్రత్తా ఉండాలి
అక్క
నైట్ టైమ్ జాగ్రత్తగా ఉండాలె ఇక్కడ ఎవరిని నమ్మద్దు మి పక్కన వాళ్ళని కూడా నమ్మొద్దు అనమాట
ఊ
ఎవరైన్నా ఎక్కడికన్నానా తీసుకెళ్తా అన్నా వెళ్లక్ కుండా ఉండండి ఎందుకంటే డ్రగ్స్ అవి ఇవి అని చాలా మళ్ళీ
ఆ అక్క
సరేరా
ఆ సరే అక్క
బాయ్ రా
ఉమ్ బాయ్ అక్క